హలో అక్క చెప్పా ఇంటికి వెళ్తున్నా బ్యాంక్ నుండి
అవునా ఈ రోజు ఏదో అది మెసేజ్ పెట్ పెట్టిళ్ళు కదా ఏంటాది
నేర్పిస్తారాట ఫ్రీగా నేర్పించి మిషన్ ఇస్తారాట అందుకోసం అని
అదే నేర్చుకోవడానికి రావాలా అని ఇంకా నాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు వస్తారట అయితే ఆ మెసే కొందరికి ఫోన్లు లేవన్నట్టు అయితే నేను మెసేజ్ చూసి వాళ్ళకి చెప్పినా మరి ఆగు అడుగుదాం మరి సిఐని అడుగుదాం అన్నట్టు నేను నీకు ఫోన్ చేసిన ఇప్పుడు ఇప్పుడు మిషన్ నేర్పించి వాళ్లే మనకు మిషన్ ఇస్తారా ఎన్ని రోజులు నేర్పిస్తారట
ఈ రోజు సీతక్క వచ్చి ఓపెనింగ్ చేసినాంక అన్ని డీటెయిల్స్ చెప్తారట
ఈ రోజు సీతక్క వచ్చి ఓపెనింగ్ చేస్తాదా ఓపెనింగ్ చేసి నాంక ఇగ అన్ని డీటెయిల్స్ చెప్తాదంటాన ఇంగా అంటే ఫస్ట్ నుండి స్టార్ట్ కావ నేమ్స్ ఇచ్చిన తర్వాత వెంటనే స్టార్ట్ చేస్తారా
నేమ్స్ ఇచ్చినాంక అవన్నీ మనకి ఫస్ట్ మిషన్స్ అవి తీసుకొచ్చి పెట్టినాంక అది వేస్తారు
ఇప్పుడు ఆడికి పోతే మనం ఏం చెప్తాదో దాన్ని బట్టి ఇక ఫాలో అవ అవ్వాలి
ఆ అంతే అయితే వాళ్ళు నేమ్స్ ఇచ్చేవాళ్ళు మరి వాళ్ళకి ఏమన్నా ఇంకా డీటెయిల్స్ చెప్తాదా ఏమన్నా ఆధార్ సీట్లు తీసుకురమ్మని చెప్తారా చూడాలి
ఆ ఇప్పుడు ఓన్లీ నేమ్స్ ఇవ్వాలా వీళ్ళని కూడా పట్టుకొని రావాలా
వాళ్ళని కూడా పట్టుకుని రావాలి
సరే పట్టుకొని వస్తా
మ్మ్ గాంధీ పార్క్ దగ్గరకి ఓ గాంధీ పార్క్ దగ్గరకి అయితే ట్వెల్ వన్కే ఉండే గాని మార్చిండ్రు త్రీ వరకు అనె టైమిని
మన ములుగు వాళ్లేనా మన ములుగు పదహారు మంది వివోలా వివోలో ఉన్న సభ్యులైనా ఇక బయట జనాలు కూడా దీంట్లో పాల్గొనవచ్చా
బయటి వాళ్లు లేరక్క గ్రూప్ లోల్లే
గ్రూప్ లో వాళ్లేనా అయి గ్రూప్ లో లేని వాళ్లకు అర్హత లేదు
అదే గ్రూప్ లో లేని వాళ్లకి అంటే వాళ్లు అడుగుతారుగా కొంతమంది వచ్చిన వాళ్లు అ మేము గ్రూప్ ల్లో లేమ్ కదా అని అడుగు అంటే వాళ్ళకి మరి నేర్చుకోమంటేనే ఇంకా చాలా మంది వస్తారు ఇక బ్యాచ్
ఆ లేని వాళ్ళకి కూడా ఛాయిస్ ఉన్నదా అని అడగొచ్చు అక్కడ పోయిన తర్వాత అయితే లేని వాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్ లో అంటే వాళ్ళు లేరు అంటే కొత్త గ్రూప్ గా తయారవుతారట ఒక పది మంది ఉన్నారు అందులో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు సభ్యులు అడుగుతున్నారు అన్నట్టు అంటే మిగిలిన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి వేరే బిజినెస్ పనులు ఉన్నాయి అయితే వీళ్ళు కొత్త గ్రూప్ తయారు చేసుకుంటాం మేము ఆ గ్రూప్ లో ఉంటాం కదా ఇప్పుడు మాకు చాయస్ ఇవ్వచ్చు కదా అని అడుగితే సరే అక్కడికి వెళ్ళినాక తెలుసుకుందాం అంటన్నావు కదా
అవును అక్కడికి వెళ్ళాక తెలుసుకుంటే బెటర్
ఇప్పుడు పక్క వ పక్కవి ఊరోళ్ళకి వాళ్ళు వేరే అన్నట్టు ఇప్పుడు మనకి ఈ పదహారు విఓ లకే
మన పదహరకే వాళ్ళకి మల్ల పెళ్లిల సపరేట్ ఉంది ఇక్కడ మండల సమైక్య సైడ్ మరి ఏడ పెడతారో వాళ్ళకి అక్కడ సపరేట్ మనకి ఇక్కడ గాంధీ పార్క్ కాడ
హు మ్ అయితే రమ్మని చెప్తా ఏ మూడు గంటల వరకు ఒ రమ్మని మెసేజ్ పెట్టారు కదా మూడు గంటలకు రమ్మని ఇక మా ఇంటికే రమ్మని నేనే తీసుకొని వస్తా వాళ్ళని
ఆ ఓకే అక్క తీసుకురండి
సరే సరే ఎటు వెళ్తున్నావు ఇంటికి వెళ్తున్నావా
ఆ ఇంటి కెళ్తున్న
బిజీనా
బిజీ అంటే మాఆడబిడ్డ పెళ్ళి ఉన్నది
అవునా ఎప్పుడు ఆడబిడ్డ పెళ్లి
ఫోర్త్ కి
ఇగ బిజీ బిజీ ఉంటావు అన్నట్టు
అవును
షాపింగ్ చేసిన్లా
చేసినాం అక్క
ఎక్కడ డ్రెస్ తీసుకొచ్చిలు సిటీలో తీసుకొచ్చింలా ఇక్కడే తీసుకున్నారా
సిటీల్నే ఇక్కడ కాదు
ఇక్కడ ఇక్కడ కూడా మంచి మంచి షాప్స్ ఉన్నాయి కదా మొన్న తెలిసినామే ఒక ఆమె షాప్ పెట్టింది ఆ ఆమె దగ్గర కూడా బాగున్నాయి చీరలు ఎవరన్నా ఉంటే చెప్పండిగా ఇగ అయినా వాళ్ళకి అటే వెళ్ళడం ఇష్టం కావస్తుంది మీ వోళ్ళకి సిటీలో తెచ్చుకో కుంటే కొంచం గొప్పగుంటది అనుకుంటారు కదా
అవును
ఇగ అక్కడ తెచ్చుకున్నాది ఇగ, మ్యారేజ్ అంటే ఇగ గొప్పగా ఉండాలని ఇగ, సిటీ అంటే ఇగ అందరు అటే పోతారు కదా. ఇగ అన్ని షాపింగ్ మాల్స్ కేళ్ళి తెచ్చుకున్నట్టున్నారు.
ఉమ్మ్
వర్క్ ఏపిస్తున్నారా.
బానర్పతి ఆ ఏపిచ్చినం అక్క
ఇప్పుడు వర్క్ ఏపిస్కుంటదటనా మ్యారేజ్ కి.
ఆ ఏపిచ్చుకుంట్ర్ అక్క
ఇక్కడే ఏయించుకుంటదా వేరే దగ్గర
అక్కడేగా ఇచ్చేసి, హనుమకొండల్నే ఇచ్చేసినాం అన్ని.
అయ్యో ఇక్కడ, మగ్గం వర్కమే గుడా తెలిసినామే ఉన్నది. ఆడ ఎయించుకుంటే అయిపోవచ్చు గనీ, ఇగ అక్కడే ఇచ్చిన అంటాల్లు గదా.
ఉమ్
స్కూల్ కేళ్ళారా పిల్లలు.
వెళ్ళక్క
ఆ అదే ఈ మిషన్ గురించి అడుగుదామని ఫోన్ జేసిన.
అవునా
మళ్ళీ బ్యాంక్ కేళ్ళేలేద్ ఉందా.
ఉంది
ఉంటే అక్కడకి ఒచ్చినంక నాక్ గలుస్తావు గదా.
కలుస్తా
ఆ అకౌంట్ దీయ్యాలే, అకౌంట్ ఎట్లా దీయలో బ్యాంకుకి నాతోనోస్తావా. ఆ మళ్ళీ హోల్డ్ లో పడింది నాది, అకౌంట్ అమ్మకోకటి అకౌంట్ దీయాలి. ఆ మనీ డిపాజిట్, అందులో డిపాజిట్ డిపాజిట్ చేసుకుంటదట, నాది హోల్డ్ లో పడ్డది అసలు కరెక్ట్ ఏమో తెలియదు అంటే వాడకుంటే పడతది కదా, ఫోన్ పేస్ వాడకుంటే
పడదు
మరేంటి ఫోన్పే చేస్తే పోవట్లేదు
అవునా, కే వై సి అప్డేట్ జేయించాలే కావచ్చు.
ఆ అదే అదే ఈ ఫామ్ తెలియదు కదా, నువ్ ఓస్తే కొంచెం మీకు తెలిసి ఉంటది కదా బ్యాంకుకి ఉకే ఎళ్తా ఉంటారు గదా. అట్లా ఫామ్ ఫిలప్ జేయడానికి ఓస్తావా
ఓస్తా
ఈసారి జూస్తే ఇగా, నెక్స్ట్ నేనే ఫిలప్ జేసుకుంటా.
ఆ ఓకే అక్క చేస్కుందూ ఉమ్ నేను గుడా చెక్ బుక్ అప్లై చేసుకోవడానికే, బ్యాంక్కు ఎళ్దాం అనుకుంటున్నా.
నీక్ చెక్ బుక్ ఉంది కదా మీకు ఆహాహ ప్రత్ అంటే అది అయిపోతుంటే జేస్కోవాలి గదా, అయిపోయిందా.
అది అయిపోయింది కొత్తది ఒచ్చింది ఇగా పర్సనల్ అకౌంట్ దించుకుందామానే ఆ అనుకుంటున్నా
ఇది ఏమన్నా అమౌంట్ గాట్టాలా చెక్ బుక్ దీస్కుంటే.
ఏం లేదు ఆధార్ బెట్టమనన్నారు.
ఆధార్ ఒక్కటి బెడితే అయిపోతుందా, ఇగ్ ఇగ బుక్ వాళ్ళే ఇస్తారు.
వాళ్ళే ఇస్తారు, వన్ వీక్ లో ఓస్తదంట.
ఆ
ఉ
చెక్ బుక్ ఉంటే ఇక డైరెక్ట్ చెక్ ద్వారా తీసుకోవచ్చు డబ్బులు
ఆ మనమైన ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా చెక్ బుక్ చెక్ రాసి
చెక్ రాసేసి ఇయ్యొచ్చు
ఉ
ఇక మ ఇక ఇంకా జనాలను గ్యాదర్ చేస్తున్నావా మరి మిషన్ కోసం
చేస్తున్నా అక్క అయినారు సెవెన్ మెంబర్స్దాకా అయిన
అవునా అంటే వాళ్ళు సెవెన్ ఎయిటు నైన్ ఎయిట్ ఇట్ సైడ్ నుండి ఒక త్రీ ఫోర్
ఓకే సార్ పోతారు
సరిపోతారు మన వివో నుండి ఒక వివో నుండి ఎంత మంది అంట ఎంతమంది ఉంది మేడం
ఫైవ్ మెంబర్స్
ఒక వివో నుండి ఫైవ్ మెంబర్సా
ఫైవ్ మెంబర్స్ ఫ్రీ మిషన్ ఇస్తున్నారంటే ఎక్కువ తీసుకురమ్మన్నాయి
ఇప్పుడు మన వీవో నుండి ఫైవ్ కంటే ఎక్కువనే అయితున్నారు
ఉమ్ పర్లేదు ఏం కాదండి
ఉమ్ చెన్ టెన్ మెంబర్స్ వరకు అంతకంటే ఎక్కువ కూడా అయేటట్టు ఉన్నారు మన వాళ్ళు వస్తారు అది ఫ్రీగా అంటే ఎవరైనా వస్తారు మిషన్ ఇస్తను కదా మిషన్ ఇస్తాను లాంటే ఇక బయటకుంటే ఎంత ఉన్నది ఒక్కొక్క దానికి ఆరు వేలు ఎమి ది వేల వరకు లేదా
ఆ
ఆ బస్సు రేట్ ఉన్నది ఇ ఇట్లా ఫ్రీగా అంటే వస్తారు ఇక ఇంట్లా పిల్లల్ని బడికి పంపిచ్చేసి ఖాళీ టైంలో ఒక రెండు గంటలే కదా నేర్చుకోవడం అమె వస్తా వస్తారు ఇంకా ఇంతకు ముందు ఏమన్నా అట్లా మిషన్లు నేర్పిస్తే బాగుండు అన్నట్టు రాలేదా జనాలు
వొచ్చిల్లు
మీ గ్రూప్ నుండి మిషన్ నుండి మిషన్ పిస్తారాని అనుకుంటారా లేదా మన వాళ్ళు మన గ్రూప్ లోనే అడిగిళ్ళు మనల్ని ఇప్పుడు మంచి ఛాయస్ వచ్చిందిగా నేర్చుకోవాలి
ఆ
నువ్వు వస్తావా నేర్చుకోవడానికి నీకు వీలు ఉంటుందా
టైమ్ని బట్టి అప్లికేషన్ అయితే పెడతా
ఆ అదే వీలుండదు కదా నీకు మళ్ళీ అటు డ్యూటీకి పోడం ఉంటది కదా ఆ వర్క్ ఆ బుక్స్ రాయడము మీటింగ్స్ పెట్టడమే సరిపోతది కదా
మేడంను ప్రాసెస్ అడిగినంక చెప్తా ఇగ
టైం మెయింటెనెన్స్ కూడా ఉండాలి
ఆ అవును
టే గ్రూప్స్ లాగా చేస్తారు కావచ్చు ఒకే బ్యాచ్ ఉండదు రెండు రెండు గ్రూప్ ట్లయినా మూడు మూడు పొద్దులు ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అట్లా చేస్తారు కావచ్చు ఇంకా మనం వివో నుండి పది మంది మనం వివో నుండి పది మంది అంటే ఇంకా మిగిలిన వాళ్ళ దాంట్లో అవుతారు మంచిగానే జనాలు
అయితారు
కాబట్టిర్ ఒకటి ఫస్ట్ టు సెకండ్ థర్డ్ మూడు బ్యాచెట్ చేస్తే అట్లా వీలైతది నీకు
అయితే అక్క ఉమ్ ఆ ఇప్పుడు ఎప్పుడు ఇక సెవెన్ తర్వాతే డేట్ సెవెన్ తర్వాత
మీకు కుదుర్తలేదు నీకు అసలు పెట్టడం అయి అటే వేరే ఊర్లకి తిరుగుతున్నావు కదా ఇక మనది కూడా ఒక రోజు పెడదాం మ్యారేజ్ అయిపోయినాక మీ ఆడ బిడ్డ మ్యారేజ్ ఇ పద్ నాలుగు కంటున్నావు కదా నాలుగు తర్వాత ఆరు ఏడు లో పెడదామా పదిలోపు పెడదాం
అద సవన్ సేవన్ ఆర్ ఎయిట్
ఆ అప్పుడు వీలుంటది కదా
ఉమ్ ఆ సరే అక్క ఉమ్
సరేనా మరి ఓకే
ఆ సారే అక్క ఓకే ఉమ్